ఆ
ఏం లేదన్నా ఏ వేరే వేరే కాల్స్ వస్తున్నాయి
అందుకే మా వాయిస్ సరిగా విన పడట లేదు కావచ్చు మరి
కావచ్చు అందుకే కట్ అయుతుంది అట్టుంది
కావచ్చు మరి మీది
అన్న పడుకున్నాడు లేస్తలేడు కాల్స్ వస్తనే ఉన్నాయి
పడుకున్నాడా అన్న
ఆ పెరువాతే మధ్యదన దసం ఓ
ఈ ఎండలో బానే తిరుగుతాండు
ఏ డ తప్పుతది పైసలు కోసం
ఎంత ఎంత పైసల కోసం అయినా కూడా ఇబ్బందే గర గంతగనం తిరగాల అంటే ఏం తిరగగలుగుతాం
ఇప్పుడు ఆయన ఒక్కడు పని బంజేస్తే మీ ఇద్దరుతో కాపిట వెళ్ళదు
ఇద్దరితో పాటు
అళ్ళ మా అ ఒకసారి ఏదన్నా కావాలన్నా ఇబ్బంది అయితది ఎటన్న ఊరి ఇట్లా పోవాలన్నా ఇటు పోవాలన్నా ఇబ్బంది
అంతే గద కానీ అసలు మీ ఒదినల్లు గ్రేట్ రా ఎంతైనా
ఏమ్ చేస్తాం మరి లైఫ్ లో అప్పుకు భయపడినప్పుడు వాళ్లే హ్యాపీ బతు
కానీ అసలు ధైర్యం ఉండాలరా
మన అంత ధైర్యం పెట్టి ఎన్ని చేసినా లాస్ట్ కి అది ఒక్కసారి పీక మీదకి వస్తాయి ఎట్లా చెప్పు
ఒక్కటే సారి వస్తది అట్ల అట్ల అట్ల అట్లా అయ్యే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు
అదే అ అదే స్ట్రెస్సు
ఇప్పుడు చిన్న ఉన్నప్పుడే కట్టుకుంటా కట్టుకుంటా పోతే ఒక్కటేసారి పీకల మీద కొతే సూసైడ్ చేసుకోవడం తప్ప ఇగ వేరే దారి లేదు
లేట్ ఇప్పుడు చేయద్దు మనసగర్లో ఈఎంఐ ఒక్కసారి నీకు కుప్ప కట్టేటట్టు కూడ ఈఎంఐ లెక్క కట్టేది నెలగింత నెల వెళ్ళంతా కష్టంస్తున్నాం ఒక ఐదు వేలు నాలుగు వేలు అంత వెళ్ళినప్పుడు అప్పేత్కోదు
కానీ మనోళ్లు ఎట్లా అప్పు తెచ్చి పండగలు చేయాలి
ఇప్పుడు ఇంక నెక్స్ట్ మంత్ పండగ అద మళ్ళీ మా కోడి చెవులు కూడా కుట్టిస్తన్నారు
హా శవుల్ కుటించి దవద్ చేయకపోతే ఏమైతది
కదా నేను కూడ అట్లే అన్న అమ్మ కూడా మా అమ్మ కూడా ఏమైన్నా తెలుసా బంగారంతోటి ఇస్తా పట్టేమేనంటే ఏం అవసం లేదు మా అమ్మ వాళ్ళుట్టిస్త ుకుంటా మా డాడీ కడ పైసలు ఉండా బానే మమ్మీ ని అడిగి నేను కుట్టిస్త
మరి ఇంకేంది రేపు మళ్ళా నీకు పుడితే కుట్టి ఇస్తారు ఇల్లు ఏమైతది
ఆ
అంతే కదా
నాకి వాళ్ళ తమ్ముడు అంటే మేన మామ వాళ్ళు కుట్టాల కదా అని వాళ్ళ తమ్ముడు యా వాళ్ళకి చెవులు కుట్టియాలంటే యాభై వేలు ఇయాలంట వాళ్ళు దనికి ఏం రెంట్లు కట్ట వాళ్ళు దాన్ని పైసలు పెడితే వాళ్ళు చెప్స్తారు
దేశాలు పట్టుకొని తిరుక్కుంటా వాళ్ళు బతుకుతారు ఆ అవున్ లాన్ మనం పెళ్లి చేసుకోమంటే చేసుకోను అంటున్నారుగా
మంచోన్నీ చూస్తే చేసుకుంటరు వదిన అంటే ఓకే నేను ఇప్పు నేనైనా సపోర్ట్ చేస్తా ఇప్పుడు మా అన్న ఏజ్ ఉంటదట
అయ్యో
మా వదనకి మా వదినకి చేయాల అనుకుంటున్నాను ఇప్పుడు ఎట్లుంటంది చెప్పు ఆయనకి ఎన్ని అదే మళ్ళా ప్లేస్ ఎదురుకట్నం ఇస్తరట ఎన్ని లోపాలు ఉంటే వాడు నీకు ఎదురు కట్నం ఇచ్చి నిన్ను చేసుకుంటాడు అదే వీళ్ళు సరే వళ్కు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు వస్తా అన్నట్టు కూడా కాద వీళ్ళ దగ్గర నుంచి
అంతే గ
ఆస్తి ని చూసి చేసుకుంటాను అంటే ఆమెకు గని తేజ్యయినే పల్లెటూరులోండి మళ్ళీ ఆయన పొలం పని సిటీకి వచ్చి బతికేటోడు కాదు ఊర్లోనైన మంచి జాబ్
సరే ఊర్లో పొలం పనీచెస్ కొంచెం ఏజ్ కూడ
ఆ అందుకే అంటే ఇప్పుడు ఇమాకెట్లుంది ఆ ఆయన చదువుకున్నాడు చదుకోలే మనకు తెలవదు గాని ఈమ కొంచెం ఎట్లుంటదంటే చిన్నప్పటి నుంచి సి సిటీకి ఎంతైనా కొద హైదరాబాద్ సైడ్ పెరిగింది కదా ఉంటాయి కదా ఫీలింగ్స్ అ మనించి ఉండే అంటే అందము సరెలే కానీ నా ఏజ్ కు తగ్గట్టు ఉంటే నేను ఎవరినైనా చేస్తుంటా మంచి జాబ్ ఉండి నా ఏజ్ ఉంటే కానీ ఆయనకి ఏద లేదు మళ్ళా ఆయనకు కొంచెం మంచి హ్యాబిట్స్ లేవు అంటా
అంత బ్యాడ్గా ఉన్నాడు కాబట్టి కట్నా ఈయడానికి సిద్ధపడ్డాడు
ఆ అందుకే వద్దు వద్దు అనుకుంటుంది వాళ్ళేమో అరే మా చుట్టాలు పోవద్దుని మా అత్త వీళ్ళు అనుకుంటా రు ఆమె కూడా ఫస్ట్ ప్రధా మరి ఐన కూడా ఫస్ట్ చేసుకున్నాడు తర్వాత ఆయన గురించి తెలిసినాక వాళ్ళు అక్క వాళ్ళు ఇట్లా చెప్పిరట వాళ్ళు ఓ చెప్పినాక వద్దది
ఎంత ఉంటుందో ఏజ్ మరి ఆయనకు
ఎంతంటది మా అన్నకి ఇప్పుడు ట్వంటీ నైన్ థర్టీ ఉంటాయి కోసమ ఉన్నకి
ట్వంటీ నైన్ ఉంటాయి ఇంకా వలే ట్వంటీ నైన్ కూడా
ఇంకా ఆయన మనకంటే పెద్దోడు అంటే వన్ టూ ఇయర్స్ అన్నా పెద్దోడు ఉండడు
ఉంటాడు ఎందుకుండడు ఈమెకి ఎన్ని ఉంటాయా ఎయిటీన్ ఉంటాయా ట్వంటీ టెన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఓకే
ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఏమ మళ్ళీ ఆయనకాడ మంచి హ్యాట్స్ లేవు సర అయితే ఎట్నకట్ల అది ఇష్టే మనసరే చేసుకుంటు అంటాం వాడు ఏద పట్నం ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి వానిలో ఎన్ని లోపాలని
టెన్ ఇయర్స్ ఉన్నళ్ళని కూడా చేసుకున్న వాళ్ళు లే రాగానే ఆ మంచించోడ అయితే ఇప్పుడు అందరు ఇరవై సంవత్సరాాల ముప్పై సంవత్సరాలు తీసుకపోతే ఇరవై ఐదున్న తీసుకుంటారాగాని మ మంచూడు కావాలి గారు
నేను కూడా చేసుకోన అన్నప్పుడు చెప్పినా అంటే ఆయన ఆయన ఫోటో దగ్గర చూపించిన ఓకే అయినా కాకుండా వేరే టైనా చేసుకోకచ్చుతను నిజం చెప్పాలంటే ఈ బ్యాచులర్ లైఫ్ కంటే పిల్లలే లైఫ్ ఒక బెటరు ఇదంతా ఒకరిజిన భయపడిండేవరు మ్యారేజ్ అయినా కొంచెం ఫ్రీడమ్ వస్తుంది
ఫీ ఏ వతుది ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా కొంచెం బాగాలేదు కదా ఆయన కూడా కొంచెం బాారం తగ్గుతాయి ఇప్పుడు ఉంటా అంటే ఉంటా అంటే ఏం జరుగును
ఆమెకు అట్లా ఫీలింగ్స్ అంటకు బాయ్స్ లవర్స్ అంతా
అట్లా కాదు ఆమె చెట్ మంచి కాదు అని ఫ్యామిలీ ఫ్యామిలీ మీద నుంచి
అదే నేను అదేది వాళ్ళంత ఫోర్స్ చేసి ఇప్పుడు ఇంత పర్టిక్యులర్ గా చేయాలినుకుంటే అట్లా కూడా లేదు
ఉమ్ మీ అన్న అంటాడు ఓకే ఈ అన్న అంటాడు మీ అన్న తోటి ఇక సప్పుడే కా కూడా నువ్వేచేసుకో పొలం అంతా నీక వస్తుది కలిసుండరు అంటది
అ అనుకుంటారని
అట్లా అంటాడు ఇగ
మంచి సంబంధం వస్తే ఎవ్వరమైనా ఎందుకు కాదంటారు వదిన ఆ అయిన దగ్గాదంటే అది మంచి చూసదేదో మంచి చూసి అరే వాడికి ఇట్లా మంచి జాబ్ చేస్తుండు వాకి ఇట్లనే ఉంది అన్ని ఇ మ మంచిగున్నాడు అనింటే చేసు కుంటారా
అరే ఇప్పుడు జాబ్ చేయట్లేదా ఏం లేదా అప్పుడు జాబ్ చేయకపోయినా ఏం మ తోడయి ప గున్న మసి తతే రాాల
ఇప్పుడు ఈమె కూడా అదే అంటది నన్ను మంచిగా చూసుకునేటట్టు ఉంటే చాలు
పని వాడే పిల్లైయితే పిళ్ల్లైయితే పని వాడేవంగ రా వాడు ఎవ్వడయ పెళ్లి అయితే పనికి వాడే ఉంగతాడు కానీ ఫస్ట్ మన గుణం మంచి చే కావాలి చేసుకున్న వాడిని ఒక మనిషిలాగా చూడాలి ఫస్ట్ భార్యలాగా ఇవన్నీ పక్కన పెడితే దాన్ని నీతో సాటి మనిషిలాగ చూ ఇను ఉ మనుషివి అయితవ్
అవు
ఇది చేసుకొని పిచ్చి పిచ్చి మాటలు నువ్వెంత ఇది ఎంత అది ఎంత కొందరు ఉంటారు కదా వాడిదని నిఘదు ఎందుకు అట్లాంతల చూస్తే బుంద పెట్ట బుద్ధి అయితది నాకు అసలు
అస్సలు ఎ దవం ఇప్పుడుమ అ కొడు ఇ అవుకా దైవం అ ఇద్దరుది ఇద్దరు ఉంది తెలుస వాళ్ళ పేరెంట్స్ ఒక్కడ ఒక్కడన్నా చక్కగా ఉన్నట్లేదు మా తాయతడు మాత్రం
అదే అందుకే ఇప్పుడు నేను ఇంతసేపు అన్నది ఏదేమయ తెలియదు ఎప్పుడు అంటే ఇంకెవ్వరికి తెలియదు కాబట్టి ఆమె అక్కపెళ్ళయినా అళ్ళకి పిల్లలు ఉన్నారు ఇప్పుడు మీ బాబ మీ అక్కగలి చేయారు ఉంటంటే ఉంటాంటే ఇంకా రోజులు పెరుగుతా అంటే ఇది మీ అమ్మ గిలా ఇరుతాటా మీ నా గలా స్ప్రెడ్ అయితేవరన్న తీసుకుంటరా నువ్ ఇన్ని రోజులు మంచిగా హస్ట్ ల్ నుండి వచ్చినావు కాబట్టి ఇప్పుడే నీకంటే ఒక మంచి పేరు ఉంటది తర్వాత ఏమైతంది పిల చుతాంద ఏమి చేస్తుందో అనే కాడు కొత్త ముత్తగానే ఇట్లా కాండిల్ అంటూ పెట్టినట్టు అంటూ పెడతు ఉత్తరుముచ్చట్లు
అంతే కదా మరి ఇప్పుడు పనా పాడాల
ఊర్లో ఉన్నళ్ పని లేదు ఊరావతలు ఉన్న వాళ్ళ పని లేదు అది ఏం మంచిగానే చూసి చేసుకుంటే
నేను కూడా చాలా సార్లు చెప్పినా ఒకవేళ మంచి సంబంధం వస్తే చేసుకో వాళ్ళు సిటీల్లో ఉండాలి మనం ఏయిట ఉండాలి అంటే ఇ నువ్వు జీవితాంతం ఇటే ఉంటే ఏమోస్తాది
కానీ ఊర్లు ఉన్నదానికి సిటీలు ఉన్నదానికి చాలా తేడా ఉందిరా ఊర్ల బతుకుడే గొప్ప
మైంటైన్స్ ఉ వాళ్ళని చేస్తే నాకు వాళ్ళ అది అదే హైలైట్ అనిపిస్తుంది వాళ్ళ నచ్చిన ప్యాకేజ్ ఉంది సరే నీకు ఊళ్ళ వాళ్ళతో వాళ్ళకు ఊళ్ళ ఎట్లాంటి వాల్యూ ఉంది లేదని వాళ్ళ కంఫర్ట్లు లైఫ్ వాళ్ళు బరి జీవిస్తారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అన్నీ దక్కుతున్నాయి ఉన్నూరు లోనే అంత మంచి లైఫ్ ఉండాలంటే అదృష్టం ఉండాలి
మరిగా అంతే ఇప్పుడు ఆ ఈ న్నే రేపు అలానే మూడు నాలు రూ ఉళు ఆ నెలలనే దానికి కావాల్సింది తెచ్చి పెడతన్నడు వాడు
ఇప్పుడు ఆమెకు నెల పో సరే ఆన్లైన్ లో ఏదో ఒకటి ఆర్డర్ పెడుతనే ఉంటది
అందరు మంచి ఏం కావాలి ఇంకా
రోజు కొకసారి వాళ్ళ ఆయన దగ్గ ఇడు మంచిగా బయటికి పోయి వస్తది మార్కెట్ కని బేకరీల కని
అంత వాయిస్ బ్రేక్ అవుతుంది మళ్ళీ చేస్త ఆగురా
ఓకే ఓకే